హయబ్బ ఆ బాగున్నా
ఏంటి ఎట్టెట్టుంది వ్యవసాయం అయిపోయిందా పచ్చెలు మిరప తోట్లు అన్ని అయిపోయినాయి కాలిగా ఉం టున్నారా ఇంటి దగ్గర
అయిపోయినట్టే అంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇప్పుడు ఇంకా పరిగి ఎడుతున్నారు మెరుప తోట అయిపోయింది లె గని తలిగాయలు అవి ఉన్నాయి కదా అవి తీసి మల్ల కాల్చి మల్ల
ఈ ఎండలకి ఇంకా చాలాల పని ఉందా
అవునవును ఇగ ఎట్లాగ ఇప్పుడు పని అయిపోయింది కదా ఇగ మొన్న వరిపొలం అమ్మాక డబ్బులోచ్చాయి అయితే ఆ డబ్బులు పెట్టి ఒక ట్రాక్టర్ ఏమైనా తీసుకుందామా అనుకుంటున్నా
ఆహా ట్రాక్టరే ట్రాక్టర్ తీసుకుంటే బానే ఉంటది అని అప్పుడు టాక్టర్లేరు అప్పుడు మా వోళ్ళు మా అమ్మోళ్ళు ఉండేది వాళ్ళకి ట్రాక్టర్లు లేవు ఏం లేవు వ్యవసాయాలు పెట్టి
ఆ అదే
క్క కట్టుకొని చేసేది కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు లే టాటర్లు కొంటాళ్ళు కాబట్టి ఒకదానికి రెండు మూడు బ్లేడ్లు ఉంటాయి ఒకదానికేమో రెండే ఉంటాయి ఒకదానికి కోసే ఉంటది మళ్ళా డ్రైవర్ కావాలా మీ ఆయనకి అది వచ్చా డ్రైవింగ్ వచ్చా
ఆ లేదు అయితే మేము ఏమనుకున్నాం అంటే ఒక మనిషిని పెట్టుకుందాంలే అనుకుంటున్నాం అంటే ఆ మిషిన్ కొ కొన్నాక మిషన్ ఇప్పుడు మనకే కాదుగా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులకి అందరికీ ఉపయోగపడిద్ది కదా
ఆ
చ్చి దాన్ని మనకి అడుగుతరు గద రెంటికి ఒక డ్రైవర్ దానికి బెడదాం ఇక వాళ్ళు డీజిల్ కొ ట్టించుకొని ఇప్పుడు రెంట్కి ఇద్దాం అనుకుంటున్నా
అది మంచి పనే అది మంచి పనే మంచిదెలే కానీ ఇప్పుడు నువ్వు డ్రైవర్ ని బండికోని డ్రైవర్ని పెట్టుకోవాలంటే కొంచెం ఆలోచించాల ఏంటి కను అది దాని పేరున్న డ్రైవర్లు అది చిన్న వందలతోటి పని కాదు దాంట్లో ఏమన్న పనిముట్లు పోతే యాక్సిడెంట్లని మరి చక్రాలు టైర్లు అరగటం గాని అయితే మట్టుకి మూడు వేలు కానుంచి ఐదు వేల చిల్లర ఉంటది దాంట్లో ఏ పని ముట్టు పోయినా మంచి డ్రైవర్ను చూసుకొని పెట్టుకొని ఈ బండి తీసుకోండి మంచిగా కిరాయిలు వత్తయి కదా
అవును అవును అంటే ఇప్పుడు మా ఇప్పుడు ఇద్దరు కలిసి కొందాం అనుకుంటున్నాం మా తమ్ముడు ఉండు గదా
ఆ
ఎట్లాగో కార్ డ్రైవింగ్ వచ్చు లారీ డ్రైవింగ్ వచ్చు ఇగ వాన్నే పె ట్టుకుందాం వాడైతే కొంచెం నమ్మకస్తుడు కదా
ఆ అయితే మనోళ్ళైతే పర్వలే
గ నేను ఒకటే బ్లేడ్ కాకుండా ఒక రెండు మూడు బ్లేడ్లు ఉన్నది తీసుకు కుందాం అనుకుంటున్న ఇప్పుడు ఒక
బ్లేడ్లయితే బాగుంటది
బ్లేడ్ వచ్చేసి వరి పొలం దున్నడానికి ఉపయోగపడిద్ది అది నీళ్లు బాగుంటే టది తడిగ ఉంట టదిగా అది అంత బురదమట్టి కదా ఆ ఇగ అన్ని బ్లేడ్లు ఒక్కొక్క బ్లేడ్ ఒక్కొక్క దానికి నేను మొన్నే దీని గురించి అంత తెలుసుకున్న ఇప్పుడు కొనాలంటే ఇవన్నీ తెలుసుకోవాలిగా
అవును వరి మత్త బుర బురదలో దున్నాలంటే ఒక్కటి బ్లేడు పైన దున్నాలంటే ఒక బ్లేడు ఒడ్లు కట్ చేయాలంటే ఒక బ్లేడు మరి చానా ఉంటాయి దానికి బ్లేడ్లు
ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రెజెంట్ గయితే రెండు బ్లేడ్లు తీసుకు న్న ఇప్పుడు వరి పొలానికి కంపల్సరీ కావాలి వరి పొలానికి ఒకటి తీసుకున్నా మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకి మిరప చేను కద కదా సార్లాగా దున్నేటట్టు పెట్టు తీసుకున్నా ఇప్పుడు అదే కాదు ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వచ్చినయి నేను మొన్న చూసిన ఇప్పుడు మనం భూమి ఒక పంట తీసాక ఇంకో పంట ఎయ్యాలి కదా ఆ పంటేసే టైమ్ లో భూమి అంతా గట్టిగ అయి పోద్ది కదా అట్ట కాకుండా దాన్ని గుల్ల గుల్ల చేయాలి ఫస్ట్ భూమిని మా అప్పుడు అంటే ఆవులు బట్ చా సేపు దున్ని దున్ని అట్లా ఉండేది ఎంత దున్నినా ఎంత ఆవు దున్ని పైపైన దు దున్నుకుంట వ
అవును టాట్రె టాట్రె అరే మంచిగా ఎంత భూమి అయినా దుగ్గు దుగ్గు దున్నేసిద్ది అది దానికి బ్లేడ్లు కా ఎంత పెద్ద బ్లేడ్ కావాల దానికి చేన్ దున్నాలంటే పెద్ద బిల్లేడ్ తీసుకుంటే సాల్ ఇరవల్ గంట లోపల కొట్టేసుద్ది.
అవును అట్టే కాదు ఇప్పుడు కింద ఉన్న భూమి పైకి వచ్చేటట్టు కింద పైకి ఇప్పుడు డ్రిల్ మిషిన్ అనుకో కిందకి బొక్కపెట్టు ని మళ్ళీ అదంతా మట్టి రివర్స్ చేసినట్టు అట్ట కూడా ఉన్నాయట అందుకే క చూస్తున్నాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ రెండు బ్లేడ్లు అయితే కొన్నాను. అదే ఒక ఒకవేళ మీరుకు వ్యవసాయం చేస్తా
ఆ ఒ ఒడ్లు ఒరిమొత్తం వేసిన తర్వాత ఒడ్ ఇట్లు ఇప్పుడు నాట్ ఏసేది ఉంది టాట్రు మరి కోసేది ఉంది ఒడ్లు కట్ చేసేది ఉంది ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అంతా మొత్తం కంప్యూటర్ కాలం వచ్చి అప్పుడు మా అమ్మోల్కైతే ఏది లేదు కష్టపడితేనే పంట చేతికొచ్
అవును ఇప్పుడు అసలు బొడ్లు కొయ్యడం కాదు ఒడ్లు కోసి గడ్డి ఒక మోపులా కట్టి పక్క పెడుతుంది మిషన్ అయితే దారంతో ఒక చక్కగా మనిషి కూడా అట్ట చుట్టలేరు అంత మంచిగా ఒక పక్కకి అ చుట్టి నీట్ గా పొలం మొత్తం ఒక్క సమానం కోసుకుంటూ వత్తంది
మరి అంత డబ్బుతోటి పని కంప్యూటర్ కాలం కదా అంత మొత్తం డబ్బు ఉంటే సాలు కొండమీ కోతైన వత్తది.
అసలు నాకైతే స్టండింగ్ అనిపిస్తుంది అప్పుడైతే అన్ని కోసి త తరు రూపిల్లాగా చేసి చెరిగుతూ ఉండేది అమ్మ ఇప్పుడు ఏముంది ఒక్కసారి బ్లేడ్ టాక్టర్ వచ్చిందనుకో మొత్తం పక్క గడ్డిక కోస్తుంది ఆ గడ్డినంత ఒక పక్కకి వేస్తంది బెడ్ తీసి కొట్టి కొట్టి ఆ బడ్లని కింద సగం పోతాయి కొన్ని చేతి కొత్తాయి అక్కడ సగం ధాన్యం వేస్ట్ ఐపేయేది.
తూర్పాల్ ఆ తూర్పాల పోయ్యాలా గడ్డి కట్టలు కట్టాలా గడ్డి దొకి దొక్కియాల నా నా పనులు ఉండేది అప్పుడు ఇప్పుడేమి లేదు
అదే
మంచి పని చేసినవ్ళ్లే కానీ ఇంకొకటి బ్లేడ్ మంచిది తీసుకో పెద్దది ఏదంటే ఇది మామూలు మెట్ ఒరిమొత్తం కాకోకుండా పైన చేను పత్తి చేను మిరపు చేేలు దున్నేది ఉంటదే ఆ బ్లేడ్ తీసుకో అది అది దానికి నాలుగు ఉంటాయ్ అనుకుంటా నాలుగు ఐదో ఉంటాయ్ ఆ అది తీసుకుంటే బాగుంటది అది
అసలు నాక ఎందుకు వచ్చిందంటే ఈ ఐడియా మొన్న మా ఆవిడికి ఏదేంటి లోన్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంటోళ్ సబ్సిడీ ఇస్తారు రైతు పొలాలకి అని చెప్పేసి మా వొళ్ళకి లకి అట్లా వచ్చిందినమాట నాకు సరే ఎట్లాగో లోన్ వస్తుందో సగం మాఫీ అ కి సరే సగం కట్టుకోవడంగా అని చెప్పి సర్లే ఎట్టుంటుందో అని చెప్పి వెళ్ళిన షాప్కి అయితే మంచిగా అనిపిచ్చింది సరేలే ఇక మనం ఇప్పుడు ఎం ఎంతగానో కష్టపడ్డా ఒక రోజు పని వచ్చేసి మనం ఇప్పుడు ఒక గంటలో చేస్తుంది మిషిను
ఒక గంటలో చేసేద్ది మీ భూములు రిజిస్ట్రేషనా మాము ల్యాండ్ లా రీటేష్నేయినా రిట్టేషన్ అయితే నువ్వు లక్ష అధికారివి
ఆ ఇక పాస్బుక్ బుక్ లు కూడా వచ్చినాయ్ మొన్నా రైతు బంధు రైతు భరోసా ఇవి కూడా పడతు
డబ్బులు వత్తాయ్గా సంవత్సరానికి
అవును ఇ ఎట్లాగ మనకి ఇప్పుడు ఏముంది ఇప్పుడు సమయంలో మంచి లాభాలు వస్తున్నాయి పిల్లల్ని చదివి
ఇప్పుడో మాములు పారంభ పూలుయితే ఇప్పుడు ఏ పొలారు వచ్చి సేల్ మొత్తం కా కుండ గవర్నమెంట్ ఆక్రమించుకుంది పోలారం అంతా నను ఇక పోలారం
అంటే ఇప్పుడు రోడ్డు మీదకి వస్తాయి కదా రోడ్డు మీద వచ్చినాయి అవి అడ్డ వచ్చినాయి ఇక గవర్నమెంట్ వాళ్ళు తీస్తారులే గానీ ఇప్పుడు రోడ్లు కూడా కతం కావాలి కదా మీరైతే ఒకసారి వచ్చి చూడరాదు ఒకవేళ నువ్వు ఇ నీకు ఏం ఐనా అవసరం అయితే రెం చికిస్తున్నా ఒకవేళ నీకు ఇష్టమయితే వచ్చి ఒకసారి జూత్ కొందు అంటే ఇప్పుడు మనోలే గదా చేసే వాళ్ళు మీరు పెట్రోల్ అక్కడ కొట్టించుకో డీజిల్ అక్కడ కొట్టించుకో ఆ డీసెల్ అక్కడ ఒసారి కొట్టిచుకుంటే దానికి ఏం లేదు గాని ఫస్ట్ కొత్తది కదా కొన్ని కొన్ని కిలో మీటర్సు తిరగాలని ఉంటు
సరలే మా గాడ ఉపయోగపడుద్ది మంచి పని చేసినవు. ఇక డీజిల్ కొట్టించుకొనిప్పున్న కాలీ దొరికిన్నప్పుడు మేము కూడాడదసై చాలేర్ వాళ్ళు కొట్టించుకుంటే డీజిల్ కొట్టించుకుంటా మంచి పని చేసిన్వు మంచిదే లేదు కానీ ఇక మరి పండుగ సంగతి లేంది ఇక
ఇగ వచ్చారు మొన్న అల్లుడను బిడ్డ వచ్చారు ఇంటికి వచ్చారు పిల్లగాళ్ళు వచ్చారు మన సెలవలు అయిపోయినాయి కదా వచ్చారు మొన్న కొత్త బియ్యం వచ్చినాయి ఇంటికి ఆ వాళ్ళకి కూడా ఒక మూడు కింటాలు వేసా బియ్యం మొన్న కోశాం కదా సరేలే వచ్చారుగా అని చెప్ప
అవును కొత్త బియ్యం పాలు పోసి పరవన్న వండితే బాగుంటద
ఆ వండాము వండాము మంచిగా ఉంటది పాలన పిల్లలు కూడా బాగా తింటారు కదా మొన్న గేదకు ఈనింది
మీకు అంత కొత్త పంట వచ్చిది మిరపకాయల కొత్తవి వచ్చినాయి ఒడ్లు కొత్తవి వచ్చినాయి. అన్ని కొత్తవి వస్తాయి మీకు ఇగా ఈ పంటలకి మాకు ఈ దుని దున్నీ చేసి కందులు మాండవాయే మిర్చి మనదయే ఏది పండదు పొద్దులే అ శాల ఉన్నాగా కూడా మాకు ఆ పంట చేతికే రావట్లేదు. ప్రారంభపు భూమిలు అయితానే వరుసలు లేక వరి మత్త ఎత్తే ఆ వరి మొత్తం మాాములు పొట్టకొచ్చిన తర్వాత ఇక వర్షాలు ఆగిపోనాయి కద అ మధ్య వర్షాలు లేకపోతే మీ మీలాంటి వాళ్ళు అయితే ఈ ఇంజన్లు పెట్టుకుంటారు మాకు లేవు కదా ఇప్పుడు ఆ ఇంజిన్లు పెట్టలేదు లే లేదా వర్షాలు లేక వరి మత్త ఎండిపోయింది ఓడ్లు లేవు. ఏం ఈ సంవత్సరం
మొన్న కూడా షాప్ కి వెళ్ళి ఎరువుల్ షాప్ క వెళ్ళి తీసుకొని వచ్చిన పెట్టాలి అవి కూడా ఎటా వర్షం పడే టైం అవుతున్నాయిగా
ఉ
ఒకవేళ కావాలంటే చెప్పు మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా మీ పిన్ని వాళ్ళు కాగానీ ఎవరికైనా కావాల లాంటే ఓ మాట చెప్పరు అది రెంటికి ఇస్తుందట
అదే లే కొద్ది తగ్గచ్చయని ఇయ్యొచ్చు మరి పిండిన్నట్లేం చేస్తాం.
ఏమై పిల్లగాలే చేసుకుంటూ నాకంత ఏడ పొద్దున పొలాంక వెళ్ళు రావాల్స ఇంది టైమే సరిపోట్ల ఎ రావడం సాయంత్రం అవుతుంది. ఈ అక్క జిల్లలు వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు ఏదో కార పూసను అరుసలు ఏదో చేసుకుంటున్నారు మరి
కట్టగాలాలనియో ఒకటి చేయాలగా ఇగ నువ్వయితే అన్ని తెచ్చి ఆడ పడేయ్
అంతే ఇగ మన ఇప్పుడు మన పొలం పనులు చూసుకుంటూ ఇ ఇంట్లో పిండి వంటలుంటే యాడ చేతనైద్ది ఇంట్లో
కుదరదు కుదరదు
సార్ మీరు ఈసారి ఏయలేదయా పంట
ఏంటి మాకు అదే వరి మంట ఏసినావు వరిమత్త వేస్తే అది మధ్యన వర్షం ఆగిపోయింది కదా పొట్టమైన ఉన్నప్పుడు వర్షం ఆగిపోతే ఇది ఏండిపోయింది ఇగ ఆ మ కంకి వచ్చే సమయాన వర్షాలు ఆగిపోయినాయి ఇంజన్ పెట్టడానికి మాకు అక్కడ వాటర్ లేదు యాడన్నా కిరాకి తెచ్చి దన్న పెడదామంటే వాటర్ లేవు ఇక గడ్డి మామూలు గొడ్ల కన్న పని కొత్తది ఎడ్ల కాని ఆ గడ్డి గోచెటానికి గా కూడా మా నా అ మూడు వేలో నాలుగు వేలో అయినాయి ఏడ్ల కన్నా పనికొస్తది గా గడ్డి అని కోయించడం ఒడ్ల పంట లేదు ఈ సంవత్సరం ఒడ్లు కొనాల మేము
అవునా ఈ సంవత్సరం అన్నా చూసి కొంచెం డబ్బులు అప్పో సోప్పో చేసి బోర్ అయిపోయిరా అది మరి ఈ సంవత్సరం మరి వర పోలం పోత
ఇక అంతే నీళ్ళు రాకుంటే బోరేపియాల
సరే సరే మరి ఆ సరే మరి ఉంటా మరి చెప్పు ఎవరికన్న తెలిస్తే
ఆ చెప్త చెప్త